హలో హ చెప్పండి హయ్ ఆ నె బావున్నారా
ఆ బావున్నామండి
ఎంలే స్టిచింగ్ చేస్తావుండె
ఆహా స్టిచ్చింగ్ చేస్తారా మీరు
ఆ ఇంట్లో ఓన్లీ
ఏం లేదండి మా బాబు పడుకొని ఉన్నాడు చిన్న బాబు
అవునా ఉ నాలా పా బో ఉమ్ ఏం కాలేదు ఏ కొని బోర్లే ఉన్నాయి బ్లౌజ్ కుడతా ఉండే అది అయిపోతే చేద్దామని
డ్రెస్సులు కూడా కుడతారా ఓన్లీ బ్లౌజులెనా
అన్ని లేడీస్ కి సంబంధించినయి ఉ ఆ మొత్తం టెన్ టెన్ ఇయర్స్ కి ఎక్కువ అవుతుంది
అవునా మంచి టైలర్ అయితే మీరు
మ్యారేజ్ కి ముంది టుూ ఇయర్స్ కుట్టినా మ్యారేజ్ తర్వాత కొన్ని సంవత్సరాల్ కు ట్టలేదు అత్తగారింట్లో ఉన్నప్పుడు ఇగ ఇప్పుడు కొంచెం బిజినెస్ పెట్కు ఒక వేరే కాడ వచ్చి ఉంటున్నాము అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి సైడే అక్కడ కొంచెం ఏ మ్యేరెజ్ కాకముందుగా తెలిసినోళ్ళు ఉంటారు కదా ఒకళ్లిద్దరు ఒకరి ఇద్దరు అనుకుంటే మళ్ళా త్రి ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా కుడుతున్నా
ఇప్పుడు మంచిగా అయితుందేమో ఇగ గిరాకి
ఆ ఇప్పుడు ఓకే ఇగ
నార్మల్గా మోటరా నార్మల్ గా తొక్కడమేనా
రెండు రెండు కూడా చేస్తా అట్లా కూడా జెస్తా ఇట్లా కూడా చేస్తా ఉమ్
త్తది గదా మెషీన్తో
సేమ్ ఇగ పెద్ద ఏందంటే ఇక తొక్కుడు కొంచెం తక్
తొక్కడం అంటే కాలు కొంచెం
మ్ ఎ మోటర్ అన్నావు పది పర్ఫెక్ట్ అయ్యేదాక అంటే కొత్త కొత్త నువ్ గుడుతున్నా లేేదంటే కాళ్ళతోనే కుడతా ఒక వన్ ఇయర్ అవుతుంది మోటార్ తోని కుడుతున్నా ఇంగా కాళ్ళు కూడా కొంచెం మో అదేనడుస్తది నే స్లోగా కు టైకో నా ఫాస్ట్ ఉంటది ఆ స్లో ఎక్కువ కుట్ట నేను
ఆ మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం లేదండి ఖాళీ చిన్న బావాన్ వన్ ఇయర్ బాబున్నడంతే ఇంట్లోనే ఉంటా
అవునా ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్
రీసెంట్గా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది టూ ఇయర్స్
ఉ హు కూడా సెకండ్ నాది కూడా సెకండ్ ఇయర్ అయినంకనే మ్యారేజ్ అయింది అయ్యే ఎక్స్ య్ ఆ
అయితుంది అంతే
మ్యారేజ్ అయ్ టూ ఇయర్స్ అవుతుందా
ఆ వన్ ఇయర్ బాబు ఉన్నాడు చిన్న బాబు
ఉహు నాది ఎయిట్ ఇయర్స్ అవ్ తుంది నాకిద్దరు ఒక బాబు పాప అయితే
ఏ క్లాస్ విద్దరు
బాబు ఇప్పుడు ఎల్కేజీ నవ్ పాపాకు ఇప్పుడు త్రీ ఇయర్స్ రన్నింగ్ మ్ చిన్న చినోళ్ళే ఆ నెక్స్ తెరేద్దాం అని ఆలోచిస్తున్నమం ఇగ
అల్లరి ఏసేది వాల్లేనా
అయ్య అల్లరంటే ఇగా పిల్లలిగ అల్లరి చెయ్యరా ఆళ్ల తోనే ఇగ టైమ్ పాస్ అయితది ఇగ డే మొత్ త్తం మొత్తుకునుడు
అవును
వన్ ఇయర్ దాకా అంతేం అనిపియది ఇగ కొంచెం నడుసుడు ఇగ కొంచెం నెయ్
ఏం అనిపియదా మా బాబు వేరే లెవెల్ లో టార్చర్ చేస్త మా బాబు నన్ను నాకైతే వంతోని ఘోరం అయితాంది
అంతే పిల్లలు ఒక ఎయిట్ నైన్ మంత్స్ దాకా బానే ఉం టరు కొంచెం కూర్చున్న జాగాలా ఇగ కొంచెం నడక నేర్చుకున్నరంటే ఇగ ఆగారు ఇగ
కే వుండయ్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి నడవడం స్టార్ట్ చేసిండు ఒక్క దగ్గర ఉంటలేడు ఉన్న సామాన్ మొత్తం దిస్తున్నడు స్టెప్స్ దిగుతడు కిందికెళ్తాడు పైకెళ్తాడు టార్చర్ చేస్తున్నాడు
అవునా ఇగ అంతే నాకు అంత ఆ పొజిషన్ నుంచిగా ఇప్పుడు కే ఇగ నాకు
కొలాగా అన్ పిస్తాంది చిన్నప్పుడే బెటర్ అనిపిచింది తర్వాత అం పాకేటప్పుడు నాకు అప్పుడు అదే కష్టం అనిపిచింది ఆ స్టేజ్ దాటి నంక అదే బెట్ ట్రన్పిచ్
అదే బెటర్ అసలింకా
ఇప్పుడు తిన్పీయడం వీళ్ళు అమ్మో అమ్మో తినిపియడానికి అయితే నాకు కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అస్సలు తింటలేడు ఉగ్గు తినేప్పుడే బెటర్ ఉండే ఇప్పుడు రైస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు ప్పండి ఇంకా టార్చర్ స్టార్ట్ అయింది అన్నం అస్సలు తింటలేడు వామ్మో
ఏయ్ ప్
బ్లాంక్ నాకైతే అన్నం తినిపిచే వరకు పిచ్చి లేస్తాంది అన్ అటు మార్నింగ్ లేవగానే తినిపియడం స్నానం పోయడం నేను తినడం వాన్ని పడుకోబెట్టడం మళ్ళ లంచ్ టైమ్ అయితది మళ్ళ తినిపియడం ఇగ ఇప్పుడు పడుకోబెట్టడం మళ్ళ లేస్తడు మళ్ళా తినుడు అమ్మో ఇదే రిపీట్ రిపీట్ డైలీ రొటీన్ రిపీట్ అయిన
ఏ అంతే ఇగా పిల్లల్గా ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు మా పాప బాబు ఓకే తింటారు కల్పి ఇచ్చి కుసో పెడితే వాళ్లేతిం
మా అక్క ఉంటది మా అక్క పిల్లలు మీ పాప అంత పాప ఉంటది అదే మీ బాబు అంతా బాప సేమ్ వాళ్ళిద్దరు కూడా దానికి ఇప్పుడు కొంచెం బెటర్ నాకేమో ఇ
ఇంకో వన్ ఒక వన్ ఇయర్ కష్టం అనిపిస్తది ఇంగ తర్వాత అ కొంచెం త్రీ ఇయర్స్ రన్నింగ్ అయితే అప్పుడు ఓకే ఇగా అంటే భయం ఉండది ఒక్కళ్ళే తిరగా చూ చేయొచ్చు
ఏం తిన్నపడవు వీనికి అక్క అసలు ఏం పడవు ఏమన్న ఫుడ్డు పెట్టినా ఆ మోషన్స్ అయితే వీనికి సరిగా ఇంకా థర్టీన్ ఫోర్టీన్ ఫో ఫోర్త్వీన్ మంత్స్ అంతే
ఎక్కువ పెట్టద్దు రైస్ కూడా పెట్ట తినేవి ఎక్కువ పెట్టద్దు బాగా మెత్తగ చేసి పెట్టాలి
మెత్తటిదే పెడతక్క అయినా కూడా అంతే వీనికి రైస్ తింటడు కానీ ఇ ఫ్రూట్స్ గాని పాలుతాగిపిద్దామని ఊకే ఎందుకు నా పాలు తాగడం కొంచెం నాకు రిలాక్స్గ ఉంటది కదా అని బయటి పాలు తాగిపి అయితే మస్తు టూ టైమ్స్ ట్రై చేసిన టూ టైమ్స్ ఫుల్ మోషన్స్
నా పాప బాబు కూడ తాగలే బయిటిదస్సలు మా బాబు టూ ఇయర్స్ తాగిండు వాడుదాగిన పాప పుట్టినంకా వాడు బంద్ అయిండు ఇగ పాపనేమొ ఇప్పటికి గుడ తాగుతది అద్దన్న కూడా పడుకునేటప్పుడయితే డే అంత తాగది నైట్ మాత్రం ఖచ్చితంగ అడుగు
ఎందుకు బంజయలే మరి
అస్సలు జేస్తలే ఎంత చేదు గీదు ఏది పెట్టినా కూడా ఆమె బంద్ చేస్తలేదు ఇగ నెక్స్ట్ ఇయర్ స్కూల్కి పోతే ఇగా ఆటోమేటిగ్గా అదే బందయి పోతది ఇగ డే అంత
ఫస్టు పిల్లల్ని పాపని తొందరగా బంద్ చేపిస్తరు సెకండ్ వాళ్ళకి మంచిగ ఎన్ని రోజులున్న వా
టూ ఇయర్స్ క్యాచ్చేసింది కదా వాడి సెకండ్ బర్త్డే అయినా సిటు క్స్ సిక్స్ మంత్స్ కి పుట్టింది మా వాడు ఆటోమేటిక్ బంద్ అయిపోయిండు చూసి సరికి ఇగ ఈమా కత్తు మొత్తం ఇగ ఇప్పుడిగా నాది సేజేరీయనే కదా రెండు కూడా సి సెక్షన్ నువ్ ఇగా ఫ్యామిలీ ఆపరేషన్ కూడా చేయించుకున్న ఇగ
బ్లాంక్ ఇంకేంది పాపకి తర్వాత ప్లాన్ ఇంకేం లేదని ఇగ మొత్తం పాలిత్తాంన్రు అన్నట్టు ఇగ
ఇగ ఫోర్ గాని అయ్య ఇంకో టూ మంత్స్ అయితే ఎలాగో ఇగ స్కూల్ కేసేస్తే అయిపోతది కదా అని అయిన ట్రై చేస్తా అప్పుడప్పుడు అది కాకరకాయ ఆకో ఇగ చేది పెట్
మా అక్కా మా అక్క పాపకి ఒక టూ మంత్స్అయితే సెకండ్ బర్త్ డే వస్తది రీసెంట్ గా త్రీ ఫోర్ డేస్ నుండి బంద్ చేయడానికి ట్రై చేసి జస్ట్ రెడ్ గా కుంకుమ పెడితే కతం బయపడి బంద్ చేసిందట గ్రే గిట్టదు అసలు
ఇయలో ట్రై చేయాలి ఇక అంటటి మ ఏర్యాలు కూడా పెట్టుకో అట్లా పెట్టుకో అంటే పారని ఉంటది కదా అదే కుంకుమ లాగాని అది కూడా కొంచెం బ్లెడ్ లాగగానే కనబతుటాది కదా
కానీ మా కొందరు అందరు అట్లు బంద్ చేయరు భయపడే వాళ్ళే బంద్ చే అ మా బాబు అట్లా కాదు ఏదనా పేడితే తూడ్చి మరి తాగే రకం మా బాబు
పోయి కడుక్కరాపో పోయి కడుక్కరాపో అన్నాడు నేను కడక గా అనంటే కథం ఒకసారి వాగింది మాల ఇగ పోయిందదిక
ఇప్పుడు ఇట్లా గుర్తు ఇట్లా గుర్తుపట్టే స్టేజి లో ఇగ బంద్ చేయరు వాళ్ళకి బుద్ధి వచ్చినప్పుడే బంద్ చేస్తారు ఇక అన్ని ట్రై చేసి వీటి ఇగ గుర్తు పట్టక ముందు బంద్ చేస్తే ఓకే ఆ
పోలేలాగ అట్ల ఎమ్ ఎక్కువ తాగది బట్ ఒక నైట్ ఏంటంటే పడుకునేటప్పుడు
ఆ వాళ్ళకి తెలియకముందే బందచేయాలి కాని పాపం అనిపిస్ పిస్తది అప్పుడు వాళ్ళని చూస్తే ఇప్పుడే ఎందుక నాకు ఆల్రెడీ బంద్ చేయాలి అనిపిస్తుంది కాని చి పా
తినాలి మేన్ ఏంటంటే ఏం తినకపోయేది అందుకే ఇక పోనా పాలు అయిన తాగుతుంది కదా అనిగా బంద్ చేయలేదు
నేను కూడా అంతే వాడు సరిగ్గా ఫుడ్ తిం ట్లేడాయితే ఎందుకు బంద్ చేయాలని చూస్తున్నా తింటే ఏమో
ఆ అ తింటే ఎమ్ అనిపియ్యదు అదైనా కడుపులో ఉంటది కదా అని మా పాపాలంతే బక్కగా తినారు సక్క కగా ఏం చెయరు
త్రీ మంత్స్ నుండి అస్సలు సరిగ్గా తినట్లేదు ఉగ్ అయితే మంచిగా తినేది నెయ్యి వేస్తే నెయ్యి కూడా వడకుండా అయింది డాక్ట ర్ నెయ్యి కూడా పెట్టకన్నాడు వొట్టి రైస్ ఏమో దీ రైస్ లో అన్ని వెజిటేబుల్స్ క్యారెట్ అవి ఇవి వేసి చేస్తా గాని తినడు
ఉహ్మ్ ఆ ఏజ్ లో కొంచెం అట్లనే చేస్తారు మళ్ళీ ఇంకొంచెం ఫిఫ్టీన్ సిక్స్టీన్ మంత్స్ క వచ్చాక తింటారు ఉమ్ అ అక్కడ కొంచెం వన్ ఇయర్ అంటే ఇప్పుడే అంటున్నావు కదా మళ్ళా సిక్స్టీన్త్ సేవంటీన్ ఇట్లా ట్వంటీ మంత్స్ వచ్చేదాకి అప్పుడు కొంచెం ఆ ఆకలి పెరుగుతుంది అప్పుడు తింటారు నేను గట్టలానే పరేశాన్ అయినా మా బాబు అప్పుడు ఏం తిన్నాడు ఏం చే య్యడు ఏం పెట్టడు అది ఇదని ఆ సెకండ్ సార్కి మనకి ఎక్స్పీరియన్స్ వచ్చితది కాబట్టి ఏమనిపియ్యది ఇగ ఉమ్
ఈ వినింగ్ పని ఇంకేం స్టార్ట్ చేయలేదా
ఇంకేం చెయ్యలేదు ఇగో ఇంతకు ముందే ఆ ఫోన్ లోనే ఇట్లా నార్మల్గా రీల్స్ చూస్తా ఉండే ఇగ ఒక ఆమె నిన్ననేవచింది ఆమె బ్లౌజ్ కావాలనేసి ఊరు వెళ్తా అన్నది అయితే ఉమ్ అది ఆఫ్ ఆఫ్ సరం ఆ ఇగ తప్పదు కదా ఇగ
బ్లౌజ్ కి ఎంత తీసుకుంటారు మీరు
లైనింగ్ ఆ అన్ని లేడీస్ కి సంబంధించినవి అన్ని కూడతా ఇగ బోట్ నెక్ అదే కుడుతుంది ఇప్పుడు అదే బోట్ నెక్కు ఇక కొంచెం కట్ వర్క్ పెట్టి. కూడతాంది అయితే ఎవరు చూడద నను ఇది పెట్టక్క, అది పెట్టక్క అని కట్ వరకే హ్యాండ్స్ కి కట్వ వరకే ఫ్రంట్, బ్యాక్ మతం కట్ వరకే ఇంకా కింద కూడా ఇప్పుడు మనకు బ్లౌస్ కి కింద ఆక్కడ కూడా కట్ వారికే అదే కట్ వారికే నడు స్తుంది ఇప్పుడు బాగా హ్మ్ హ్మ్ ఆ సరే
థ్యాంక్